హలో అ నమస్తే చెప్పండి,
నమస్తే బాగున్నారా,
బాగున్నామండి ఎలా ఉన్నారండి,
బాగున్నాం ఏం చేస్తున్నారు.
ఏం లేదండి వాళ ఉగాది పండగ కదా అండి అయితే పండగ స్పెషల్ చేసుకున్నామండి.
ఏంచేసిర్రు
ఏంటంటే షర్బత్ అని ఉంటందండి మీరు మీరే షర్బత్ షర్బత్ చేసినమండి, ఉగాదికి స్పెషల్ అన్నట్టు అదేంటిదింటే ఇప్పుడు ఎక్కువ శాతం జనాలు శీతల పానీయాలకు అలవాటయితలు కాదండి,
అంటే శీతలపానీయలు అంటే
అదే డ్రింక్స్ మళ్ళీ హు ఇది కూల్ డ్రింక్స్ ఉను తంసబూ, మజా ఇలాంటివే తాగుతాలు కదా కానీ వెనకట మాత్రం చాలా వరకు ఏం చేసేదంటే, ఆ ఉగాది పండుగ వస్తే ఒక కుండలో పచ్చడి అనేది చేస్తుండే అది ఆరు రకాల రుచులతోటి కుడేది కుడి ఉంటుండే, దాన్ని షత్ర్రఋషులు అంటారు అన్నట్టు అందులో వేప కు మళ్ళీ బెల్లము మామిడి ఆకు, మామిడి పువ్వు, మామిడి కాయలు, చింతపండు, ఆ వేప పూవ్వు దొరికినాయి, దొరికినాయి బొచ్చెడు దొరికినాయి,
అవునా
ఆ అయితే అవన్నీ వేసి
అయితే న్యూస్ లో విన్న ఈ ఏంది అంటే వేప పువ్వు దొరుకుతా లేదు అని
అయ్యో బొచ్చేడున్నది కదా అండి ఎవరికి కావాలంట
ఏమోను న్యూస్ వి సిక్స్ న్యూస్ లా చూస్ అయితే నిన్న యాప పువ్వు కనిపిస్తలేదు అని సిటీలా
మా ఇంటి సుట్టు అవే చెట్లండీ
అవునా మీరే సిల్లా మరి అది చేదు ఉండ దా అవన్నీ వేస్తే
అదే అందుకని చేదు వగరు పులుపు స్వీటు
అ
ఆటు అన్నీ రాకల్ కల్ అది తాగుత్ తే ఒంటికి మంచిదండి ఈయ
మ మంచిదే కానీ ఇయ్యాల రేపు అన్ని టేస్టులు చూస్త
లేదండి అది అది ఇవాళ ఒక రోజు చాలా బాగుంటదండి మళ్ళీ రేపు అయితే అది అది ఇది తాగడానికి పనికి రాదండి
ఈ అండి అండి ఎందుకు దోస్తులే కదా దోస్తులే కదా అండి ఎందుకు చెప్ పాలే
అండి చెప్పాలండి
మా మామూలుగానే మాట్లాడండి ఇడ
ఆ చెప్పు
ఆ అట్లా దోస్తులు ఆ లేదు దోస్త్ స్తులే అన్నారు కాబట్టి మనం నార్మల్ ఎట్లా మాట్లాడతామో అట్లనే మాట్లాడతాం
అవును అలాగే చెయ్యాలి ఫ్రెండ్
హరి యవ్వ ఆ
అయితే ఇంకోటి ఏంటంటే మన పూర్ణం రొట్టెలని ఉంటాయి వాటిని ఏం చేయడం అంటే టే వాటిని పొద్దున్నే శనగపప్పును కుక్కర్ లో వేసి మళ్ళీ దాన్ని వడగట్టి దాని చక్కరన్నా బె బెల్లం అన్న వస్తే బాగుంటది చక్కెర అది వేరే రకం టేస్ట్ అత్తది బెల్లం అయితే అదో రకం ఉంటది కొంతమంది బెల్లం వేసుకో కొంటారు కొంత మంది చక్కర వేసుకుంటారు మేమైతే చెక్కర్ వేసుకొని ప్రిపేర్ చేసినాం
చక్కర ఇక చక్కెర హెల్త్ కి మంచిది కాదు కదా చక్కెర కువ్వ బదులు బెల్లమే ఎయ్యాలే
కానీ చక్కెర రుచి వేరే ఉంటదండి బెల్లం
ఇగ ఈ హల్త్ కాన్సెస్ ఉన్నప్పుడు రుచిని ఆలోచించద్దు కదా
కానీ కొందరికి ఇలా ఉంటే బాగుంటది కొందరికి అలా ఉంటే బాగు బాగుంటది కాబట్టిగా మా అబ్బాయికి అయితే అలా అయితేనే బాగుంటందండి ఇలా చేస్త అతే మా అబ్బాయి తినడు
ఆ మీ బాబు వచ్చిడా
ఆచ్చిండు
ఆ ఎప్పుడొచ్చిండు
అయితచ్చిండు
బైట్ ఆచ్చిందా బీటెక్ చేస్తుండు కదా
అవునవును మీకెట్లా తెలుసు అండి
అయ్యో తెలియదా ఆ ఫ్రెండ్ అయినప్పుడు తెలుసుకోమా ఫ్రెండ్ గురించి అన్ని తెలుసుకోవాలే
అట్లనా
అయితే మీరు ఈ దీనికి ఆ ఇంకా ఇట్లా బిర్యానీలు ఇట్లా నాన్ వెజ్ ఏం వండరా
వండం వండ వండ అండి ఇలా ఒక రోజు
మరి ఏం మరి ఏమి అరటిగా ఇదే చేస్తారు అంతేనా ఈ శర్బత్ చెప్తారుంటారా ఈ అవి కూడా చెయరా వడలు బజ్జీలు అ
ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు కాదంటే మేము చెయాలి ఇవి ప్రిపేర్ చేసుకునే సరికిే బాగా టైం పడుతుది
ఇది ఏంన్నది ఇదిేమున్నది మేడ ఇది ప్రిపేర్ చేసడు ఏమున్నది అది తెచ్చి ఒక పుడ్ండలో చేసడే కదా
అదిిగా అదు అదిిగా అదు ఇ ఇప్పుడు మనము శనగపిిండిది ప్రిపేర్ చెయాలంటే శనగపప్పు పోది దానికి చాలా టైం తీసుకుంటు ఉంటదున్నట్టు మళ్ళీ దాన్ని దాన్ని ఉడకబెట్టిన తర్వాత అందులో బెల్లమన్న చెక్ క్కరన్ని వేసి దా మెత్తగా రుబ్బిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు పొయ్యి మీద బాగా ప్రిపేర్ చేయాలి ప్రిపేర్ చేస్తే అది పత్ పట్లా ఉన్నది వస్తు అంటేది గట్టి పడుతుది గట్టి పడ్డ తర్వాత మళ్ళా పిండి విసుకన తర్వాత దాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఆ చేసిన అయిపోయిందండి ఇంతసేపు అదే జరిగింది
ఆ అరే మరి పంపీయరా మాకు
పంపించినమండి మీరు నిద్రపోయి ఉన్నారాండి
అవునా ఆ ఆహా అవి జేషిరా
ఆ అవే ఒక టూ అవర్స్ పట్టింది అది చేయడానికి
ఇట్లా ఫ్రెండ్స్ ని చుట్టాలను పిలిచి మంచిగా వెజ్ బిర్యానీలో ఏదో స్పెషల్ గా వండి అట్లా దావ
పిల్లవచ్చండి కానీ ఎవరింట్లో వాళ్ళు వేసుకుంటారు కదండి
ఆమా అదేమా అరే ముస్లిం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎట్లా చెప్
వాళ్ళందరుూ ఒక పొద్దుల ళ్ళఉన్నరండి
ఆహా ఇప్పుడు కాదు మామూలుగా కూడా మరి ఎప్పుడు చేసినా ఒక ఏందాంటే దసరా అప్పుడు అప్పుడు అప్పుడే కొంచెం ఇది ఉంటంది మిగతా పండుగలలో అంత ఏం మీయరు ఎందుకు ఆ పిలువరు దావతయరు
ఆ కొందరికిీ పిలిసి దావతిద్దామన్న కొందరు రారండి వాళ్ళు వేరేగా ఫీల్ అఇతారంండి
అవునా
ఉమ్ అంటే పిలిచే వాళ్ళు వస్తారు కొంతమంది పిలవాలంటే కొంచెం
ఆ ఉగాదికి ఎవరు విలువర అయితే
ఆ ఇగ చాలా వరకు ఇంట్లోనే పని ఉంటు
ఇప్పుడు ఉగాది అ ఆ ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరం అయినప్పుడు మంచి అదు మంచి మంచి స్వీట్ ండాలే మంచి వంటకాలు చేసి మంచి ఎఫ ఫ్రెండ్స్ విలువానే పిల్చి దావత్ అది ఇవన్నీ చెయ్యాలి కదా మరి ఏం చెయ్యరు మాకు ఉగాది అంటే అది ఒకటే తెలుసు ఏందంటే అది చేదుది షర్బత్ చేత్తారు అది ఎవరు దాగరు కాబట్టి ఎవరికి పచ్చి పెట్టిన ఎవరు తాగరు అది కొంచెం కంటే ఎక్కువ ఏం తాగరు
హ
తా గదీ ఒక్కటే తెల్సు
ఆవ్న
ఇంక చెప్పండి ఐపేయ్నాయ మరి అన్ని పనులన్నీ అన్ని పనులైపెయినాయ అయ్యో ఫ్రెండ్స్ అయినప్పుడు ముస్లిమా హిందూవా ఏం తెల్వదా నీకు తెల్వకుండనే మాట్లాడతాంద వాయిస్ బ్రేక్ ఐతుంది హలో హెలో
ఆహ
అవో మీర్ తెల్వకుండనే మాట్లాడ్ ద ముస్లిమా హిందూవ ఆ
ఆ మాకీ మరి పాలు ఎప్పుడిత్తవ్ రేపిత్తవ ఆ
అటు గాదు ఇటు మాట్లాడ్ మ్ కాల్ రి కాల్ రికార్డ్ ఐతది గదా
ఐతే
మ్ ముస్లిమ్సే అండి మేము మాగూడా టూ డేస్ రేపు ఒక్క రోజు ఐతే ఎల్లుండి ఈద్ ఉంటది
ఆ ఐతే మీ పండగేప్పుడుండి హా మీ పండగేప్పుడండి
ఎల్లుండి ఎల్లుండి
మీరేమ్ స్పెషల్ చేస్తరండి
మేమూ మేము అ ఎప్పుడు స్పెషలే జేసస్తం మా ఫస్ట్ ఐతే షాపింగ్ ఫుల్లు షాప్ పింగ్ చేశిల్లు మా ఓల్లు
ఆ అ
నే నేను గుడా పోద్దున నేను గుడా పోయి ఈ ఇలా ఒక షర్ట్ తీస్కోచ్చుకున్న
ఎంతండి దాని కాస్
ఆ ఫైహ్ హండ్రెడ్
అయో అన్
మీరది కొడితే బాగుంటదీ మీరది కొడ్
అయ్యో అండి గిప్పుడేనా కొంచం టైట్ ఉన్నదండి కొడ్తం లేండి
అ మాగూడా బాగా టైట్ ఉన్నది నేన్ తీస్కోను తీస్కోను అంటే నేన్ తీస్కోను అంటే మావిడా మొత్తం ఇగ ఎట్లనో మోఖం బెట్టింది
హలో ఆ మా సాల్రీ ఇంక పడలేదం
నాకే అదే అదే అదే అదే మేడంఅ నా మాకు గుడా టైట్ ఉండి నేన్ తీస్కచ్చుకోను అంటే మా మిస్సెస్ బాగ్ గా ఇగ నారాజైపోయింది
అలాగా అండి
ఆ ఇగ నువ్వు తొడ్గంది నేన్ తొడ్గాల్నా అని నారాజైతే ఇగ పోనీ అని తెచ్చుకున్న
సరే అండి ఒ టూ డేస్లా చేద్దాంలేండి
ఫ్రేండుళ్ళు కొడ్తరు గదా డబ్బులు లేకున్నా అని అనుకున్నా కాని ఫ్రెండ్లకు ఎప్పుడు ఎప్పుడూ కరువే ఫ్రెండ్కి ఎప్పుడూ కరువే ఉన్నది
కర్వని కాదండి కొంచము ఒక డీలింగ్స్ జర్గుత తాంది వాడు రేపు రేపు అని సతాయిస్తుందండి
మాకు లక్షలు ఎందుకు మేడం మాకు ఒక ఐదు వందల సార్లు ఇ్య మీది లక్షల డీలింగ్ ఉంటది మాకు ఎందుకు లక్షలు మా ఐదు వందలు యాభై రూపాయలకు యాభై రూపాయలు వంద రూపా వా లక్ష డీలింగ్ చెప్తారు
అట్లేం లేదండి ఇస్తామండి టూ డేస్ లోకి ఆఫ
మీ బిజినెస్ మంచిగా నడుస్తాం అండి
ఓ మా బిజినెస్ బానే ఉన్నది కదాండి కానీ మా సారే ఇంటంట్రెస్ట్ పెడతులే ఏవడి
మీ సారి ఎప్పుడు అంతే కదా మీరు అదే ఏడుతారు కదా
అవునండి
ఉహు
ఓకే అండి ధన్యవాదాలండి మీరు నాకు టైమ్ టైం అయిందండి అయిందండి
చూస్తా ఆగండి ఒక నిమిషం
చూడండి
ఆ ఓకే అండి థాం థాంక్యూ అండి థాంక్యూ ఇంతసేపు నేను చేస్తాను మీరే బిజీ ఉంటారు కదా
లేదండి సాయంత్రం మళ్ళీ చెయ్యండి నేను ఫ్రీనే ఉంటాండి నిన్న మొన్న కొంచెం బిజీ అని ఇవాళ ఏం లేదండి
ఓకే అండి మీరు కొంచెం ఇట్లా సమయం ఇస్తే నా ఈ కాల్స్ తొందరగా అయితయి
ఆ ఇస్తానండి తప్పకుండా మరిపో పొద్దున్న మీరే బిజీ ఉంటానులా అండి పొద్దున్న నాకు ఫుల్ టైమ్ ఉంటందండి
పొద్దున్న మాకు బిజీ ఏమి ఉండదండి నేను మార్నింగ్ సైన్ చేసిన తర్వాత నైన్ కి లేసిన తర్వాత ఫ్రీలే ఉంటా
ఆ నైన్ దాకా ఎందుకండి ఈ పొద్దున్న ఎందుకు లేస్తలేరండి
పొద్దున నమాజ్ నమాజ్ చదివి మల్ల పడుకుంటాం కదా
సరే అండి టూ డేస్ తర్వాత ఫ్రీనే ఉంటారు కదా ఆ
టూ డేస్ వరకు మొత్తం అయిపోవాలి కాల్స్
అయిపోతయండి చెయ్యండి
సరే అండి కొంచెం ఫ్రీ ఉండండి
ఓకే అండి థ్యాంక్యూ అండి బాయ్ అండి